నమస్కారం అండి బాగున్నారండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా.
ఆ బావున్నానండి ఏంచేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడే వంటయితే ఏ ఏం చేస్తున్నారు మీరు?
ఈరోజు ఏకాదశి గదండి, ఇప్పుడే దేవుడికి దీపారాధన చేశానండి. నేను
అవునా మీరు ఇంకా. మీరు ఏమేమి పండుగలు జరుపుకుంటారండి మీ సైడు.
ఆ మేము పడుగలు అన్ని జరుపుకుంటామండి. కాపోతే ప్రతి నెల వచ్చే ఏకాదశి కూడా, దాన్ని కూడా చాలా బాగా జరుపుకుంటానండి, నేను ఏకాదశిని కూడా. అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటది అన్నమాట. ఈరోజు నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే? సంవత్సరంలో ఒక్కసారి వస్తది, ఈ సంవత్సరంలో వచ్చి ఇరవై నాలుగు ఏకాద. శిలో ఉపవాసం ఉన్నా, లేకపోయినా అంటే ఉండాలి. నేను సంవత్సరం వచ్చే ప్రతి ఏకాదశి. కుంటాను. నాకు కుదరని సమయంలో మాత్రమే నేను ఉపవాసం చేయను, కాపోతే మీకై మిగతా ఉన్నయి. ఏకాదశులకు ఉపవాసం ఎలా చేస్తానంటే పాలు, టియ్యి. ఆ మంచినీరు అలాగనే, పండ్లు కూడా సేవిస్తాను. కాకపోతే భోజనం చేయ . కుడదు అన్నందిన్ టె పురుగులు తిన్నట్టు అనమాట. అసలు ఏకాదశి రోజు భోజనం చేయకూడదు, అలాని అంటే ఎవర్. రు. విధానాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి. ఉండొచ్చు కొందరకు ఆచారాలు ఏలాంటివి ఉండవు కొందరే. రెమో ఇలాంటి చేస్తారు. అంటే మన ఓపిక, మన ఏజ్ బట్టి ఇలాంటి పాటిస్. స్తూ ఉంటారనమాట ఈరోజు నిజ్జల ఏకాదశి కదండి, ఈరోజు పండ్లు కూడా ఏవి తీసుకోకూడదు కేవ. వలం మంచినీరే తీసుకోవాలి. ఇదివరకు పూర్వకాలంలో అయితే ఈ నిర్జల ఏకాదశికి. కనీసం మంచినీరు కూడా తీసుకునే వాళ్ళు కాదు కాతే ఇప్పుడు వా. తవరణాన్ని బట్టి ఉండే దాన్ని బట్టి. మనం మంచినీరు తీసుకోపోతే మన ఆరోగ్యం సహకరించదు కదండి, అందుకే మంచినీరు తీసుకుం. టాను నేను ఇంకా ఆ ఇది కూడా తాగుతానండి, టీ కూడా తాగుతాను నేను చాయ్ తాగ్. తాగుతాననమాట ఎందుకంటే చాయ్ తాగితే తాగు. కాకపోతే కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది కాబట్టి. చాయ్ తాగుతాను మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటాను
మొత్తానికి, మొత్తానికి ఈ ఏకా, ఏకాదశి. ఈ ఉపవాసం రోజు మీరు అస్సలకే ఆహారం తీసుకోరా?
ఆ తీసుకోనండి కనిసం పల్లు కూడా ఏమి తినండి ఈ రోజు ఏమి తినద్దు మరుసటి రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ దేవుడికి నైవేద్యం మళ్ళీ పండ్లు పెట్టకూడదు ఏదైనా నైవేద్యం అంటే బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు డు దేవుడు నివేదించి మనం ఏకాదశి త్రదర్శి వస్తుంది కదండి త్రదశి వచ్చాక అప్పుడు ఇప్పుడు భోజనం స్వీకరించాలి అంటే మళ్ళీ ఉపవాసం ఎలా ఉండాలి తెలిసండి ఏకాదశికి ముందు రోజు అంటే నిన్న దశమి కద అంటే దశమి రోజు కూడా ఉపవాసమే అంటే ఒక్క పూట భోజనమే చేస్త నేను రాత్రి సమయంలో మళ్ళీ ఏమి భోజనం చెయ్యను ముందు రోజు నుంచి ఉపవాసం చేయాలి ముందు రోజు ఉపవాసం చేసి ఈ రోజు ఏమి తినకునుండి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఉపవాసం విడవడం కూడా మన ఉపవాసం విడవాలి కదా ఉపవాసం ఇచ్చే రోజు కేవలం భోజనం మాత్రమే చేయాలి మళ్ళీ టిఫిన్ అంటే ఐ మీన్ అల్పాహారంము దోస ఇడ్లీ లాంటివి తినకూడదు మన ఉపవాసం సంపూర్ణం కావాలంటే దేవు ఆహార పదార్థాలు అంటే పులిహోర అలాంటి పెడతాం కదండి అది దేవుడికి నివేదించి అది మనం తినాలి ఇగ ఏంటంటే మనం ఉపవాసం విడిచాక పద్దులు గారికి మన స్వయం పాకం ఇస్తే చాలా చా మంచిది ఇగ మనకి పంతులు గారు అందుబాటులో లేరు మన వియ్యలేమనుకుంటే మనం దేవుడికి నివేదించాక ఇంక ఉంటది కదాం దేవుడికి పెట్టాక పులహోర నిం డుగా ఉన్నది దేవుడుకి పెట్టింది మిగిలింది ఏదైనా పేపర్లో పెట్టేసి కాకులకి జంతువులకి పక్షులకి దేనికి బయట పెడితే కూడా చాలా మంచిది అలా అటు కూడా నివేదించేసాక అప్పుడు మనం భోజనం చేయాలి
ఇంకా తర్వాత ఏం పండుగ చేసుకుంటారంటే అంటే ఇప్పుడు ఈ ఏకాదశి వచ్చి తర్వాత ఏం పండుగ వస్తది
ఇప్పుడు నించలు ఏకాదశి అయిపోయాక మనకి ఆ వారాయి అమ్మవారి నవరాత్రులు వస్తాయండి ఆషాఢ మాసంలో చతుర్ మాసం కూడా వస్తుదండి ఆస్ మాసంలో చతుర్మాసల్లో మనం పదహారు సోమాల రతం మొదలు పెడితే చాలా మంచిది అంటే ఎప్పుడైనా సోమవారం చూసుకోని మొదలు పెట్టొచ్చు కాపతే చతుర్మాసంలో పదహారు సోమవార రథం మొదటి రోజు సోమవారం నుంచి మనం మొదలు పెట్టాము అనుకోండి పదహారు సోమారాలు అంటే నాలుగు నెల్లు నాలుగు నెల్లు అంటే మనకి నాలుగు ఆరు నెలలు పట్టొచ్చు ఐదు నెలలు పట్టచ్చు అంటే మన అనుకూలాన్ని బట్టి ఒక్కొక్క సోమవారం మనకుదరకపోవచ్చు కదండి మనకి అలా ఇంక ఎక్కువ రోజులైనా పట్టొచ్చు మనకి అందుకే కాకపోతే చాలా విశిష్టత మనం అనుకున్నది ఏదైనా జరిగిద్ది అదే కాదు పిల్లలలకు చదువు రావాలన్న మంచి బుద్ధిని ఇవ్వాలన్నా పిల్లలు మంచిగా అనుకుగా ఓపిగగా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి బాధలు రాకుండా ఉండాలంటే ఇంట్లో చిన్న శివలింగం ఉన్న చాల ప్రతి రోజు మనకి ఉదయం సమయం కూడా కాదు సాయంకాల సమయం ప్రదోక్ష కాలంలో ఒక చెంచారు నీళ్లు పోసిన చాలండి శివయ్యకి మనం అనుకున్నయన్ని నెరవేర్తయి పండుగల విశిష్టతలు ఆ శ్రీమన్నారాయణ ఎలా పూజిస్తాను శివయని కూడా అలానే పూజిస్తాను ఇస్తాను తర్వాత వారాయి నవరాత్రుల శ్రావణ మాసం రాగానే వల్ల వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టంగా చేసుకుంటారు మారు లక్ష్మతం తర్వాతకి వినాయక చవితి ఇక మ వ ఏ విఘ్నాలు తొలగిపోవాలన్నా వినాయకుడే కదండి మనకి
అవునండి
తు జరుపుకుంటాము. అంతేగాదు తర్వాతకి అమ్మవారి నవరాత్రి వస్తది ఇంకా విశిష్టమైనది. ఆ నవరాత్రులు చేస్తే ఏం లేదండి. మనం మాంసాహర్ నిలకుండా ఆ అమ్మను దల్చుకున్నా చాలు అమ్మ అన్ టే మనక్ చేయంది ఏముంటది చెప్పండి. మన్ నమ్మ ఎలాగానో మన అన్నలగ్ మన అమ్మలన్ గాన్నా అమ్మ గదా. మనం మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మనం కోరే కోరికలో ఎటువంట్ టి కలమోషన్ లేకుండా అమ్మా నాకు ఇది చ చేయమ్మా అంటే తప్పకుండా ఏసింది. మన కోరికల కర్మషన్ లేకుండా అంటే అలాన్ మక్ కీన్ ఇన్ని డబ్బులు రావాలి. అలా కాదు మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి బుద్ధి. ఇవి చాలమ్మా మనకి ఇవి ఉంటే అంతే గదా భవిష్యత్తులో మనం ఎక్కడక్
అవి దేవి నవరాత్రులు అని అంటారుగా ఇంకా బతు కమ్మ అని బతుకమ్మస్ ఆ పండుగ అని కూడా అంటారు గద్
ఆ అవునండి. అమ్మవారి నవరాత్రి అమ్మవారి నవరాత్రి బతుకమ్మ మంచి రంగురంగు పువ్వులతో బతుకమ్మలు పె ఏడ్చి అమ్మవారు విగ్రహం ముందు బతుకమ్మలు పెట్టి అమ్మవారిని సంతోషం ఇపున్ జేయడానికి ఆటలు పాటలు నృత్యాలతో మనవ్ ఆ బతుకమ్మ చుట్టూ నృత్యం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటామ్ అలా తొమ్మిది రోలు ఏస్తాం బతుకమ్మ గూడా మనమ్ అలా తొమ్మిది రోజులు బతుకమ్మ జేస్తాం బతుకమ్మ అమావాస్య అయిపోయిన తెల్లారి నుంచి మనం దేవి నవరాత్రులు జరుపుకుంటావు.
తర్వాత దీ దీపావళి పండుగ జేసుకున్ రారా దీపావళి పండగ ప్రత్ తేకాతాలు పూజలు ఎలా జేసుకుంటారో జేప్
దీపావళి అంటనే లక్ష్మీదేవి పూజ మనకి మన చీకట్లను తొలగించి మన అమ్మవారిని పూజించుకుంటాం ఆ రోజు అమ్మవారు నరకాసుని ఆద్రోహించిన్ తు చంపివేసిద్ద అనమాట అమ్మవారు మనకి దేవి నవరాత్రిలో గూడా అంతే ప్పుడంతే రాక్షసులను అప్పుడంతే సంహరిస్తది. దీపావళి రోజు గూడా అంతే ఆ రోజునే అందరి టపాసుల తోటి దీపావళి జరుపుకుంటారు. ఇంట్లో దీపాలు ఇంటి నిండా ఆ రోజు అమావాస్య గదండి. ఇంటి నిండా దీప కాంతులతో లు వెలిగిపోతుంది. దీపావళి రోజు ప్రదక్ష కాలంలో సాయంత్ర సమయంలో అమ్మవారికి లక్ష్మీదేవి పూజ జేసుకుంటారు. ఒక్కొక్క ప్రాంతాన్నా బట్టి కొందరు కేదారేశ్వర వ్రతం ఉన్ ఉంటుంది. కొందరు మామూలుగ్ కేదరేశ్వర వ్రతం లేని వాళ్ళేమో లక్ష్మీదేవ్ పూజ్ జేసుకుంటారు. తెల్లారి నోమెంతుకుంటారు. ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటద్ గాని ఏది మారినా చేసేది అందరూ ఆ లక్ష్మీదేవి అమ్ అమ్మ వారికి అమ్మ మాత్రం ఒకటే అనమాట.
మీరు మీరు క్ ఆ కేదారేశ్వర వ్రతం చేసుకుంటారా లేకుంటే లక్ష్మీ పూజ జేస్
నేను లక్ష్మీదేవి ఇవి పూజనే చేసుకుంటానండి మాకు కేదారశ్ కేదారేశ్వర వ్రతం లేదండి మాకు కేవలం నేను దీపావళి రోజు సాయంకాలంలో లక్ష్మీదేవి పూజ జేసుకొని అమ్మవారికి నైవేద్యాలన్ని సమర్పించాక్ క కుటుంబ సభ్యడుతో దీపాల్ ఇంటి నిండా వెలిగిస్తాం కదండి. తర్వాతకి పిల్లలకి టపాసులు అంటే పెద్ద పెద్ద శబ్దాలు వాతావరణ కాలక్ష్యాన్ ఆ కా కాలుష్య తరికి ఇబ్బంది గలిగించే టపాసును మాత్రం పేర్చం ఏదో మంచి చిచ్చుబుడ్డి అలాంటి చిన్న చిన్నయ్ టపాసులు మాత్రమే తీసుకొని పండగ్ జరుపుకుంటావ్ మీకే పండుగంటే ఎక్కువ ఇష్టవండి.
మేము బతుకమ్మ దేవి నవరాత్రులు మం ఆ ఇష్టామండి ఎందుకంటే తొమ్మిది మిది రోజులు చేసుకుంటారు కదా అదీ
అవునా అండి బాగా జరుపుకుంటారా అండి మీరు
ఆ మా సైడ్ చాలా బాగా జరుపుకుంటారంండి తొమ్మిది రోజులు ఏ ఆ
ఫస్ట్ ఆ మొదటి రోజు పెత్ర అమాస అని అంటారు ఆ రోజు చిన్నగా బతుకమ్మని పేర్చి ఇంకా ఇంట్లో పెద్దలకు బియ్యం ఇస్తారు. ఆ రోజు రకరకాల పిండి వంటలు జేసి పెద్దలకు బియ్యం ఇచ్చి తర్వాత మేము స్వీకరిస్తాం తర్వాత ఆ సాయంత్రం అయినాక ఆ చిన్న బతుకమ్మని విగ్రహం దగ్గర ఊర్లో వాళ్ళందరు ఒక దగ్గర చేరి ఫస్ట్ రోజు ఆడుకుంటారు
చాలా బాగా చెప్ స్తున్నారండి నేను తెలియని విషయం కూడా చెప్ తెలుసుకున్నాను అమావాస్య రోజు పెత్తర అమావాస్య అంటారు ఆ రోజు పెద్దలకి బియ్యం ఇస్తారండి
అవునండి ఇంకా ఇంకా అట్లనే తొమ్మిది రోజులు చేసుకుంటారు తొమ్మిది తొమ్మిదో రోజు పెద్దగా పెద్ద బతుకమ్మనీ పేర్చి గౌరమ్మని పేర్చి గౌరమ్మని చేసి ఇంకా ఆ పిండి పదార్థాలు ఆ బతు కమ్మకి నైవేద్యంగా పెట్టి ఆ ఊరు ఊరి చివరన చెరువుగట్టు దగ్గర ఊరం ఊరందరూ కలిసి కొత్త కొత్త కొత్త వస్త్రాలు కొత్త కొత్త బట్టలు కలకల ఇంకా కలకళలు ఆడుతుంది ఊరంతా అప్పుడు ఆట పాటలతో సందడిగా చేసుకుంటారు. తర్వాత ఆ బతుకమ్మని చెరువులో వదిలేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా జరుపుకుంటాం మేము బతుక మ పండగను
చాలా కృతజ్ఞత రండి చాలా బాగా చెప్పారండి ఉంటానండి ఓకేనండి ధన్యవాదాలండి.